హలో హల్ ఆహాల్ లో ఏం చేస్తున్నారు
నమస్కారమండి, గుడ్ ఈవెనింగ్. ఫోర్ కాలేదు కాదండి కాబట్టి గుడఫ్ తుననే ఏం చేస్తున్నారండి.
ఏం లేదు.
ఈరో ఈ రోజు ఎలా గడిచినది. మీ రోజు
ఈ రోజు చాలా ప్రశాంతగా గడిచింది.
సింది ఈ రోజు వాతావరణం ఎలా ఉండే
ఈ రోజు వాతావరం చాలా ఎండగా ఉన్నదం డీ
మీరు ఇప్పుడు ఈరొ ఈరో ఈరో ఈరోజు ప్రక్రియ ఎలా చాలంది. ఎన్ని గంటలకు లేచారు. లేచాక ఏంటిది మన వంట ఏం చేసారు. మీరు నమాజు ఈ ఈ రోజు ఈ రోజుకి ఎన్ని కంప్లీట్ అయినా ఓసారి కొంచం నాకు ఎక్సప్లయిన్ చేస్తారా.
ఆ చేస్తాన్ ఈ అందులేమున్నది. టు డే నీను త్రికి లేసిన్నన్ నండి మార్నింగ్ మార్నింగ్ త్రీకిి లేసియాన్ నం వండి. టమాటా ఎగ్ వా కూర వండి. రొట్టెలు జేశానా ఆ రోట్ టెల్ జేసి అందరికి ఇగా ఫాస్టింగ్ ఉన్నలో మా తమ్ముళ్ళు నేను ఫాస్టింగ్ చేసినా కదా
ఆహా
ఆ తిన్నారు, తిన్న తరువాత ఇగా కిచన్క్ బద్ మొత్తం సదురుకున్నా. కిచెన్ లో మొత్తం ఫ్రీ ఐ చేసుకున్నా అన్నట్టు ఆ తర్వాత్ త ఇంట్లో పని కొంచం ఉండే జేశ్ నా తర్వాత పిల్లల్ని త రెడీ కేసి స్కూల్ కి పంపించిన్నా
హు
హు ఇగా నాతో కాలేదండి. ఇగా ఈరోజు ఫాస్టింగ్ లేను. ఇప్పటివరకు ట్వంటీ కంప్లీట్ టైనాయినై
ఆహా ట్వంటి కంప్లీట్ అయినాయ. ఆ రిగా లేనిగా ఈ రోజు నుంచి ఈరోడ్ నుంచి మొత్తం ఉండరా. ఇగా
ఆ అంటే నాకు కొంచెం హెల్త్ మంచిగా లేదు అందుకే ఎప్పుడు చెయ్యని తర్వాత చేని చూస్తా
నె నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇగ
ఆ లేదు తర్వాత ఒక ఫైట్
రంజాన్ అయినాక కూడా ఉంటాయి కదా ఒక ఐదు
ఆ అవి మా ఇంకో ఒక మంత్ అన్నట్టు షవ్వాల్ మంత్ అంటాం దాన్ని
ఆహా
అందులో కూడా ఫాస్టింగ్స్ ఉంటారు సిక్స్ ఫాస్టింగ్స్ ఉంటారు హాఫ్ మంత్లో ఇప్పుడు మా రంజాన్ లో మనం ఉండని ఫాస్టింగ్స్ తర్వాత ఉండొచ్చు నఫీల్ నా రో న ఫాస్టింగ్ అని ఉంచుతా ఉంచు ఉంటారు అన్నట్టు ఎక్కువ శాతం
ఆహా
ఇంకా చెప్పండి మీరు మీరు మీ ఈ రోజు ఎలా గడిచిందండి.
మ ఈ రోజు ఏమి లేదండి లేచాను మా హ్మ్ కొంచం ఏంటిదంటే పాప హ్మ్ సంథింగ్ ఏంటిదంటే కింద పడ్డది. హా కింద పడితే దెబ్బ దేబ్బల్ ఏం తగలలేదు మెట్ల పైన నుంచి వెళ్ళి పొ జారతా కింద పడ్డది అయితే ఆమెకు బ్యాండేజ్ కట్టాం బ్యాండేజ్ అంటే సంథింగ్ ఇట్లా మెడ్ సిన్ రాసామండి సిప్లాడిన్ రాసాము కాసేపు లోపే ఇప్పుడు యాక్ టివ్ గానే ఉన్నది కొంచెం మెట్లు చిన్న చిన్న పిల్లగాళ్ళ గురించి తెల్వనిది ఏముండదండి మీకున్నారు మాకున్నారు మనకు తెల్వంది ఏమున్నా చెప్ ఏదున్న పిల్లలం మనం ఆపలేము కదా పిల్లలను మనం ఎన్ని రోజులని పిల్లలను మనం ఎన్ని రోజులని పెడతాం చెప్పండి వాళ్ళ ఆట అట్టని వాళ్ళని ఇడిసి పెడితే ఇసువంటియి ఏదో ఒకటి చేసు కొనే ఉంటరు ఆళ్ళు వచ్చి ఉంటరు అది ఆ ఆపలేం కదండి మనం పిల్లగ పిల్లలను పిల్లలు మన చేతుల ఇంటరా ఇనరు గదా అయితే ఇదే ఇప్పుడు మార్నింగ్ లేచామండి. లే చి ఏం లేదు మ నే టిఫిన్ చేయక ముందు స్నానం చేసిన తర్వాత టెంపుల్కి ఎళ్ళి అచ్చాము. టెంపల్ కెల్లి వ తాత మళ్ళీ స్కూల్కి వెళ్దామంటే. స్కూల్కు వరకు ఇదోక టైంకు, ఈ టైపు పాప ఇట్లా చేసుకున్నది అన్నబిడ్డను దాని తర్వాత ఇంగా ఇగ స్కూలుకు పంపలేదండి ఈరోజ స్కూల్కు పంపలేదు ఆహా స్కూల్కు కానీ ఇష్ట్ స్కూల్ కూడా చానా ఇష్ చిట్టున్నదండి స్కూల్ వాళ్ళు ఇరో ఇప్పుడు. మళ్ళీ టైం టేబుల్ ఇస్తారట దానికూడా ఈ మన ఫీజ్ అనేది క్లియర్ చేయమని చెప్తున్నారు మనకు
అవునండి అదైతే నిజమే ట్వంటీ త్రీ నుంచి ఎగ్జామ్స్ అని వినబడుతుంది కదా
సార్ ఆలె మెన్షన్ ఆహ్ అనవల్ ఎక్ ఎగ్జామ్స్ కాదండి యాన్యువల్ ఎగ్జామ్స్ కావు ఇంకా ఇంకా టైమ్ ఉన్నది ఇంకా కానీ ఏందిదాంటే ఇగ సార్ గురించి తెలివన్ దెమ్మున నే అండి మనక్ ఓ ఆ సార్ ఏంటిదంటే పిల్లల పట్ ట్లా ఎంత మన కొంచెం ప్చ్ అంటే వాళ్ళక్ స్టడీ కి ఎంత ఇంపార్టెన్స్తాడో తెల్స్ స్ గాదండి మనకు ఊ మ్ సార్కి ఏమున్నా ఏవ్ ఎవరికన్నా గురువులకు కావాల్సింది ఏంటదండి పిల్లల భవిష్యత్తే కదా
అవును
కావాల్సింది పిల్లల భవిష్యతే గదా అలానే మన సారు గూడా అలానే మన సార్ కూడా ఆ ఆ అలా అలా ఏం లే అలా ఏం లేదండి సార్ గూడా అదే చూస్తున్నారు అయితే ఇప్పుడు బ
ఎల్లిలా షాపింగ్ ఏమట్లే మా షా మార్కెట్కి ఎల్లిల్లా కూరగాయ్ మార్కెట్ కూరగాయల్ దిస్ కచుకున్నారా మరి టూ డే
ఆ టు డే మార్కెట్ కే వెళ్ళామండి. ఈ రోజు యాక్చువల్లీ ఈ రోజు ఏంటిదంటే పోచమ్మ జేసాము పోచమ్మ అంటే మీ కు తెలుసు గదండి ఆల్రెడీ హ కానీ నేను మళ్ళీ క కానీ నేను మళ్ళీ చెప్తాను వినండి ఆ ఆ పోచమ్మంట్ ఏంటిదంటే పోచమ్మ గుడి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళడము దేవునికి మనం ఏంటిదంటే మనం వార కానుకలు సమర్పించుకొని అమ్మవారిని మొక్కడం అన్నట్టు, అయితే ఈ విషయం ఏంటిదంటే దీనిలో మేము మార్నింగ్ మార్నింగ్ అనేది ఏంటిదంటే మ ర్నింగే లేసామండి మార్నింగ్ ఫోర్ థర్ టికి లేచాము లేచాక ఏం చేసామంటే మన అది దేవుని మొక్కాము దే దేవునికి కావాల్సిన పదార్థాలు అన్ని చేసుకొని మనము దే దేవ్ దేవునికి కావాల్సిన పద పదార్థాలు అన్ని చేసుకొని మనం ఏం చేసామంటే దేవునికి సమర్పించేందుకు మళ్ళీ మేము ఎక్కడికి అక్కడికి అక్కడికి వెళ్ళామండి ఎక్కడికి కోడిని తెచ్చాము కోడి కో కో కోడిని తెచ్చాము మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలు వస్తువులు ఉండే ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిపాయలు ఆ ఆ మన ఏంటిది వేపాకులు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తెచ్చి మ్మ్ ఇవన్నీ తెచ్చి ఏంటిదంటే ఇంటికాడ నుంచి వెళ్ళి మా అమ్మ గారెలు, అప్పాలు చేసినదండి అ చేసినాక ఏంటిదింటే మళ్ళీ మేము కోడి తెచ్చినాక కాస్త లేట్ అయింది. అన్ని కోడి తెచ్చేందుకు కాస్త లేట్ అయింది ఎందుకంటే మార్కెట్ లో ఈరోజ్ చానా మంది ఉండే తెచ్చేందుకు బాగా లేట్ అయింది కోడ్ని తెచ్చినాము తెచ్చినంక ఏం చేస్ ిన అంటే మా వాళ్ళు అమ్మ అప్పటికే రెడీ అయి ఉండే నాన్న ఇంక అమ్మ ఇద్ద ఇద్దరు కలిసి పోచమ్మ గుడికి వెళ్ళారండి. చాలా అద్భుతంగా ఉంటదండి పోచమ్మ గుడి పోచమ్మ గుడి చానా మంచిగుంటది అమ్మవారు మా అమ్మవారి దగ్గర మొక్కాము మళ్ళా రాంగానే తెచ్చినాము కోడ్ని తెచ్చినాము కోసినాము తిన్నామండి భోజనం అయినది
ఆ అంటే ఆ కోడి అక్కడ వెళ్ళి అక్కడ చేసిన కా ఇంట్లో తీసుకొచ్చుకొని వండుకోవాలా
ఆ ఇంట్లో తీసుకొచ్చుకొని వండుకోవాలండి
ఓన్లీ కోడి చేయొచ్చా అంటే వేరేది కూడా చేయచ్చా
మ్మ్ వేరే చేరా వే వేరే వేరేదంటే పాలు
లేదు అంటే మేకని కూడా కోయచ్చా అంటున్నా
ఆ మేకను కోసేవారు కోస్తారు అంటే ఇప్పుడు ఏంటిదంటే పెళ్లి అయినాక మేక ఇప్పుడైతే కోడి
ఓకే పెళ్ళి కుదిరితే మేక అన్నట్టు
పెళ్లి కుదిరితే మ ఆ పెళ్లి కొందరు కొందరు మొక్కినయి అనుకున్నయి మొక్కినాయి నెరవేరు మేకను కోస్తారు ఉంటారు కానీ మా ఏంటిదంటే ఇప్పుడు కుదిరిన తర్వాత మన మేక ఇప్పటికైతే కోడి కు కు కుదిర్నాంకో ఎల్లానా మేక కోయడమే అండి కంపల్సరీ అది కుదిర్నాక మేక మే కోయడము ఇంకా మూడు, నాలుగు ఈ ఇగ కోడిని కోసి. తిన్నమండి ఈ రోజు చుం ఆప్
డేల్ అంటే ఎవ్రీడే వెడ్నెస్డే చేసుకుంటారా అండి మీరు పోచమ్మని.
ఎవ్రీ వెడ్నెస్డే కాదు ఇప్పుడు ఎన్ మేన్ లేదంటే ఎండకాలంలో చేస్తారు పోచమ్మ ను ఎండాకాలంలో చేస్తారు అన్ అలానే వాన క్ ఎండాకాలంలో చేస్తారు, అ అలానే వానకాలంలో చేస్తారండి.
హు హ్మ్
ఎండాకాలంలో చేస్తారు, వానకాలంలో చేస్తారు.
చేస్తారు హు హ్మ్ అదే ఆద్ ఎందుకున్నట్టు ఆ పద్ధతి ఎండాకాలం. లోనే చేయాలి అని
ఎ ఎండ ఎండకాలం లో అంటే తెలియదు కాని నాకు వానాకాలంలో అంటే వానాకాలంలో మనకు వర్షాలు పండాలి బాగుండాలి వాత వాతావరణం సహకరించాలి అన్ని ఈ అందులో అన్ని వస్తాయండి ఇక అందులో మనకు అన్ని వస్తా అన్నట్టు అన్ని వస్తాయి వా ఎండకాల ఇంకా
ఇంకా చెప్పండి మీరు అంటే విశేషాలు మార్కెట్ లో ఇప్పుడు ఏం షాపింగ్ ఏమైనా చేయడం ఉన్నదా మీకు మీ ఉగాది వస్తుంది కదా
ఆ
మీ ఉగాది పండుగ ఉన్నది కదా ఎప్పుడున్నది మా పండుగ అయినంకదనె కదా
అవునండి
ఉహు మా పండుగ ట్వంటీ టూ కి అయిపోతది అనుకుంట ట్వంటీ వన్ క్క ట్వంటీ టూ కు ఉన్నది మా పండుగ
అవునా
అవును
ఆహా ఉగాది పద్దెనిమిది తారీఖ అండి
ఓహు
ఉగాది పద్దెనిమిదో తారీఖు నాడు ఉగాది ఉన్నది
అంటే నెక్స్ట్ మంతా
తే అండి ఈ మంత్ పద్దెనిమిది
అంటే మీదె ముందుఉన్నదన్నట్టు ఉ ఉగాది అంటే ఏంటిది అన్నట్టు అండి ఉగాదిలో ఏం చేసు స్తారు అనుకుంటా మీరు
ఉగాది నూతన సంవత్సరం కొత్త సంవత్సరం అన్నట్టు మనం ఏంటిది అంటే కాలజ్ఞ కాలజ్ఞానం ప్రకారం అన్నది ఉగాది ఒత్తనే ఋతువులు మారుతాయి ఋతువులు మారితే ఏంటిది అంటే ఉం ఉగాది అనేది సెలబ్రేట్ చేస్తాము ఆ సెలబ్రేట్ చేస్తాము వాక్ వాతావరణం మార్తది ఆకులు మన మామిడి ఆకులు అస్ సై ఆ మామిడి పూత వస్తాయి మామిడి కాయలు వస్తాయి వెదర్ అనేది చేంజ్ అయి
ఆ వెదర్ అయితే చేంజ్ అయితది
ఆ వెదర్ చేంజ్ అయితది అందుకుగాను ఏంటిది అంటే నూతన సంవత్సరాన్ని ఒక రోజుగా మేము పదిగన్ నుంచి ఏంటిది అంటే వెదర్ చేంజ్ అయితది కాబట్టి దాన్ని బట్టి ఏం చేస్తాము అంటే మన ఉగు ఉగాది అనేది సెలబ్రేట్ చేస్తాము అండి ఇప్పుడు ఆంగ్ల ఆంగ్లనామ సంవత్సరం ఉంటది ఆంగ్లఅన్నదామా సంవత్సరంలో మారేది ఏంటిది అండి కేవలం డేటే గదా ఈ ఇమ్ము ను మన నూతన సంవత్సరంలో ఏం మారేది ఏంటిది అంటే వాతావరణం మారుతది అలా అందుకని కొంచం ఏంటిదంటే నూ నూత వర్ణ ను ను వాతావరణం మారుతది కాబట్టి మళ్ళా ఇంకోటి ఎప్పుడు దొరకని పండ్లు గూడ మామిడి పండ్లు ఈ కాలంలో దొరుకుతాయి ఏమండిమ్ మళ్ళీ నవుఉం
మాది ఏమో కొత్త సంవత్సరం మొహరం మొహరం అంటామండి మాది మాది కొత్త సంవత్సరం వస్తది మొహరం మంత్ నుంచి
ఆహా
ఉం మొహరం మాది కొత్త సంవత్సరం మమ
సరే అండి మరి
సరే అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాద్
ధన్యవాదాలు అండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే